హలో
హలో
హలో ఆ చెప్పండి చెప్పండి హలో
హలో
ఆ హలో వినబడుతాందా
నాకు వినబడతాంది
ఈరోజు ఈరోజు మా ఇంట్లో తోటకూర
ఎట్ల చేసారు తోటకూర
తోటకూరను నిన్న తీసుకున్నాము మంచిగ కడి గేసుకున్నాము కడిగేసుకొని మంచి బకెట్లో వేసి నీట్గా కడుక్కున్నాము
అవును
క కడుకొని ఓ పెద్ద సైజ్ ఉల్లిపాయా పచ్చి పచ్చిమిరపకాయలు రెం రెండు మూడు ఎండుమిరపకాయలు
హ్మ్
మంచి ఆయిల్ పోసి పోపులా ఎండు మిరపకాయ పచ్చిమిరకాయలు వేసి అవి గోలిన తర్వాత జీలకర ఆవాలు కొన్ని వేసి ఉల్లిపాయ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత వెళ్లిపాయలు కూడా వేసినాము
హ్మ్
కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి తోటకూర అందులో వేసినాం వేసి మంచిగా కలబెట్టి ఒక రెండు టమాటాలు వేసుకొని ఉప్పు కారం అందులో సరిపడా వేసి మూత పెట్టేసుకుందాం అది మంచిగా ఉడికిన తర్వాత నింపుకోవాలే
హ్మ్
మంచిగా తిక్ ఇట్లా ఫ్రై లాగా ఇట్లా మంచిగా కావాలే మరి వాటర్ లాగా ఉండకుండా ఇట్లా మంచి చిగా ఫ్రై కావాలే
టమాటాలు గిట్లేసిరా
టమాటాలు రెండు వేసినాం అని చెప్పినాం
ప్చ్
రెండు టమాటాలు వేసినాము చాలాసేపు ఒక అరగంట నలభై నిమిషాల దాకా ఉడికిచ్చినాం
హ్మ్
దొడ్డు దొడ్డుయి ఉంటాయి కదా ఇట్లా కాడల్ లాంటివి
అవును
అవన్నీట్లా గంటతోనిట్లా నలగ కొట్టి మంచిగా ఇట్లా ఫ్రై అయ్యేదాకా కలబెట్టుకుంటూ ఉన్నాం
హ్మ్
మంచిగా ఫ్రై అయ్యింది ఇగా అన్నం వైట్ రైస్ పెట్టుకొని రైస్ లో వేసుకొని తినడం బాగుంటాది ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటది మీ ఇంట్లో ఏం కర్రీ అండి
మా ఇంట్లో ఈరోజు కాకరకాయ
కాకరకాయ నా ఎట్లా చేసిర్రు కాకరకాయ
ఫస్ట్ కాకరకాయలు కడిగేసుకున్నాము
ఆ
ఆ ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం
ఆ
ఒక్క పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం
ఆ
పోపేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసి
హ
ఆ ఈ కాకరకాయలు వేసి కాకరకాయలు వేసి బాగా ఫ్రై చేసినం
ఆ
ఏగాక పసుపు కారం మసాలా ఏసినం
ఆ
వేసి మళ్ళా ఫ్రై చేసినాక కొన్ని వాటర్ పోసి
ఆ
ఆ అట్లనే కొంచంఉడకపెట్టి మళ్ళా ఫ్రై చేసం
ఆ
అ
అంతే అయితది టమాటలు వేసరా
టమాటలు ఎయ్యాలే
టమాట వెయ్యలే అట్టిగానే ఫ్రై చేచిన్రు మ్మ్ చేదులేదా
హలో
చేదు లేదా
చేదేం లేదు అంటే ఉడకబెట్టినాం కదా బాగా
ఆహా బాగుంది మ్మ్ హ్ ఇంకేం కర్రీ చేసుకున్నారు పొద్దునా ఏమైన్నా టిఫిన్ చేసారా
పొద్దున ఉప్మా చేసుకున్నాము
మ్మ్
ఆ ప్రాసెస్ ఉక్మ
ఉక్మా ఎట్లా చేసారు
సిమ్లో పెట్టాలి మొత్తం ఉప్మా గిన్నెల నూనె పోసుకొని
ఆ
ఉల్లిగడ్డ ఏసుకున్నాము పోప్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు
ఆ
కొన్ని పల్లీలు వేసుకున్నాము
ఆ
అందులోనే ఉప్పువేసినాము ఉప్పు ఏసీ ఆ వాటర్ పొసి మస్ లా పెట్టుకున్నాం
ఆ
ఆవిరి గా ఉంటే మనము కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు
మ్
ఆ ఇస్కని సరిత అంత నీల్ వస్తతన మా సిన్నక్క రవ్వ పోసి కలుపుకునే ఉంది
ఉహు అవును
మీరు ఎట్లా చేసుకుంటరు ఉప్మా
నిన్నేమి గట్లే లైటిగా తెస్తా
హ హు
చేస్తాం అట్లనే
ఇగ ఒకసారి దోషాలు పోస్తున్నాను
హ్మ్
ఆ ఆ అంతే పేసేరేట్టు పోస్తున్న పేసేరేట్టు ప్రసాద్ గుణా అనే వ్యక్తి క్యాండర్ వక్తి పేనం మీద
ఆ ఆ ఆ మినపప్పు వేసిరా యే
మినపప్పు ఎయిలే క్యారేటు గైడర్ పెట్టేసినం రాత్రి నానపెట్టుకున్నాము
హ్మ్
చెట్నీ చేసుకున్నాము పల్లిల్ రోలిచికుని పచ్చి మిరపకాయ
ఆ
కొంచెం చింతపండు వేసి పచ్చడి వేసుకున్నం
మ్
వేసుకొని మా గ్యమ్డకు పెట్టి చల్లరినాక గైడరా పట్టి పోప్ వేసుకుంటామ్
ఉమ్
అప్పుడు ఈ దీంతోనే తినొచ్చు ఇప్పుడు ఉప్మా కూడా ఉప్మా ఊరా పెసరట్టు మధ్యలో వెట్టుకోని తినొచ్చు
ఆ ఈ దోశ దోశ పైన పెట్టుకొని చట్నీతోని అద్దుకొని తినొచ్చు
ఉమ్
హ్మ్ హలో
మీరు ఏం చేసుకుంటారు
మేము కూడా ఈరోజు దోశలు వట్టిగనే బియ్యపు పిండి కలుపుకొని
ఉహుం
పల్సగా మాములుగా పల్సగ్గాదు చిక్కగు కాకుండా కలుపుకొని
అమ్
బియ్యము దోశలు పోసుకున్నా
అ
దోశలు వోసుకొని ఎల్లిపాయ కారం ఇట్ల దంచుకొని ఆ దోశ మీద ఇట్ల చల్లుకొని
మ్మ్ హు
తిన్నమండి పొద్దున టిఫిన్ కదా అయిపోయింది ఈ రోజు
మీక ఏం కూరులంటే ఇష్టం
మాకు ఆలు బిర్యానీ అంటే బాగా ఇష్టం
కూరల్ కూరల్
కూరలు వంకాయ కూర బాగా ఇష్టం
వంకాకూర రేట్ల చేత్తరు
వంకాయలు కడిచెస్తాము వంకాయలు కడిగేసి మంచిగా ఉప్పు నీళ్ళ ఉప్పుేసి కడుగుతాము ఉప్పుేసి కడిగి ఉల్లిపాయ ఓ నాలుగైదు పచ్చిమిర్చి కార్వేపాకు
అన్నిీ కడి చేేసి పెట్టుకొని ఆయిల్ పొశీ
ఆయిల్ వోషి మంచిగా పోపేస్తాం పోపేసి ఇగ కర్రీలన్నీ ఉప్పు కారము కొంచెం మ మసాలా అన్నేసి కలిపి మంచిగా ఉడికాక వైట్ రైస్లా వేసుకొని తింటమండి చాలా బాగుంటది
ఓకే అండి మరి
సరే అండి థ్యాంక్ యూ